హలో హలో హలో హలో బాగున్నారండి
హా హా
వాయిస్ బ్రేక్ అయ్తుందండీ హలో ఇనిపిస్తుందా బాగున్నామండి మీరు బాగున్నారా మీ వాయిస్ బ్రేక్ అయితుందండి హలో హలో బా మేము బాగున్నాము బాగున్నా కొంచెం సిగ్నల్ దగ్గర మీ దగ్గర సిగ్నల్ లేయినట్టుంది బయటికి రారా కొంచెం మీ దగ్గర సిగ్నల్ లేనట్టుందండి
హలో
హలో ఇప్పుడు వినిపించింది అండి చెప్పాలండి మీగా సిగ్నల్ లేదండి బ బావున్నారండి
ఆ బాగానే ఉన్నా
మ్ తిన్నారా అండి
ఆ మధ్యాహ్నము తోటకూర చేసాము మా ఇంట్లోదే
ఓకే
ఆ చెట్లు ఉంటే అమ్మ వాళ్ళు పోశారు ఇక అదే వండుకున్నాం నిన్నే చికెన్ తిన్నాం ఇక ఊరు ఉక్క వేడి కదండి
అవును
ఆ ఈ పిల్లలు ఒక చికెన్ అంటున్నారు కానీ మేమేమో తేవట్లేదు అస
ఎందుకండి
ఎందుకు మరి ఈ ఎండాకాలంలో బాగా వేడి కదా
ఎప్పుడన్నా ఒక్కసారి అని ఇయ్యాలండి
ఆ అదే మొన్న ఏమైంది ఇట్లా నీళ్ళు తాగమంటే తాగట్లేదు ఆ మొత్తం డిహైడ్రేట్ అయ్యి కళ్ళుతిరిగి పోయి అసల్ తగ్గట్లే ఆ
తీసుకెళ్లారండి
ఆ తీసుకెళ్ళా తీసుకెళ్తే ఏంటమ్మా అసలు మొత్తం డిహైడ్రేట్ అయిపోయినట్లు అన్నారు వాటర్ బాగా దాపియాలి ఇట్లా అయితే ఎండ దెబ్బ గడు పడిపోతారని చెప్పింది
బయట వ తిరుగుతాన్నా బాగా
ఆ ఇప్పుడు ఎండలోనే ఆట ఇక పదకొండు గంటల కటయి గసలావల్గా
అద కొ వచ్చింది
ఆ
అవు ఇప్పుడు ఎట్లా బాగానే ఉన్నారా మళ్ళీ
ఆ ఇప్పుడు మంచిగా ఉన్నారు ఇంకా
మంచి పని చేసినా కోకోనట్ వాటర్ ఎం దా అయిపోయింది‌
ఆ నేను మొన్న కొబ్బరి బొండలు తెచ్చిపెట్టా ఒక ఐదు తెచ్చిపెట్టా గాని అస లవి ముట్టు కోట్లే ఊరుక కూల్ డ్రింక్స్ కూడ్ ఆ
బామ్ బామ్ బామో ఆ తాగుడనదే అంచ్ చానా ఎఫెక్ట్ అయితది బాడీకి
అవునా అసలు నేను చెప్తున్నా వాళ్ళు అసలు ఆగట్లేదు అదైతేనే టేస్ట్ ంట ఇగ నేను సబ్జా నీలు పెడుతున్నా లో కోకోనట్ నీళ్ళు తెచ్ చ్చి పెట్టాను మొన్న మళ్ళీ తర్వాత ఇన్ని లెమన్ వాటర్ కూడా చేసా
ఆ తాగలేదు తగుతలే ఆ
మా ఇంటి పక్కన వాళ్ళకి చెట్టు ఉంది ది నిమ్మకాయ చెట్టు అయితే పది కాయలు ఇచ్చారు వాళ్ళే
నైస్ మంచి పని
చేస్తే వాళ్ళు జ్యూస్ చేసి పెట్టినా అదీ వద్దంటున్నారు ఊరికే ఇగ మాజా ఇంకేదో ఫ్రూటీ ఫ్రూటీ ఇంకేంటో థమ్స్ అప్ పిఏ నాక
అవీ ఒరిజినల్ కాదండి అది ఫేక్ అది
ఆ అవును అసలు వాటి వల్లే ప్రాబ్లమ్స్
అవును అమ్ అవును తాగొద్దు ఎందుకంటే చానా ర్ ఎఫెక్ట్ అది బాడీకి ఇంకొకటి హార్ట్-హార్ట్ఎటాక్ వస్త్ తాద్ కొంతమందికి అదొకటుంది బ్రేయిన్ ఇట్లోకి వస్తది కొంతమందికి
తాగ కూడదని చాలా మంది డాక్టర్లు కూడా అదే అన్ టార్ అలాంటి పిల్లలకి అస్సలు ఇవ్వద్ వద్దమ్మా మనం అని చెప్
మామో డైలీ తగుతా ఒకో ఒకో సీసా లేేపేస్తది ఆ ఇప్పుడు ఇంట్లో పడుకొని అసలు లేస్తలేదు ఆమె
అయ్యో ఎందుకణ
ఇదే కూల్ డ్రింక్ తాగి తాగి తాగి ఇప్పుడు డాక్టర్ వచ్చి తాగద్ హలంతా మొత్తం మలామ అలు తగద్ ఆవద్దు ఎందుకు తాగుతావు అంతగాను ఒక ఒక సీసా లేపేస్తాను ఒక చిన్న బాటిల్ అంటే ఓకే గాని అంత బాటిల్ లేపేసుకుంటే ఏంది పరిస్థితి మీరు ఏ ఏజ్ కూడా అయిపోయింది మీ దగ్గర
ఆ మరి అసలే మన చిన్న పిల్లలే వద్దు అంటుంటే ఏ పెద్దయిన వాళ్ళకి కూడా చెప్పాల్సి వస్తుం స్తుంది ఆ ఇప్పుడు చిన్న పిల్లల అంటే అయ్యో వాళ్ళు తెలిసి తెలియక తాగుతురు పెద్దవాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు మన ఏజ్ వాళ్ళకి పెద్దలకి
మళ్ళీ ఇన్ని
వాళ్ళే మనకి చెప్పాలి
అన్నం తిన్నా తవాత తాగుతారంట మళ్ళా
ఆ ఇప్పుడు చికెన్ బిర్యానీలు వండుకున్నా గాని అయ ఇప్పుడు ఫ్యాష
ఆ ఆ అదే మా మీ నీను కూడా అట్లా నీ కూడా ఇంతముందు అంతే చేసేటోడ్ని
ఆ
ఎప్పుడు తాగేటోని చికెన్ ఉన్నప్పుడు బిర్యానీ ఉన్నప్పుడు డెలీ అదే ఉండేది తవాత న్యూూ తాగుతున్న అసలు
అవును తాగొద్దు మరి ఎందుకంటే మనకి తెలి సగ్ కూడా మనం తప్పు చేయకూడదు మళ్ళి మనం చేస్తే మన్నీ పిల్లలు ఆటోమేటిక్ గా చేసేస్తారు మనం చెప్పింది వినర్రు వాళ్ళు
ఆ ఆ అదే వచ్చిందిగా బాద మ మ మన మన దగ్గర మన మన వల్లనే వాళ్ళకు వచ్చింది ఇన్ అలవాటు మ మనం త న తాగత తాగుడు తక్కువ చేశా కానీ వాళ్ళే తింటలేరు
ఆ
పైసరామ్ బో తను కొనుక్కుంటాను ఇంకోతి మా చిన లోడ్ అయితే నే నా పైసలు తీసుకోనీ పోయి అగుతండూ దాని
వామ్మొ అంటే మీ దగ్గర కొట్టు పక్క కమాన్
ఆ పక్క పక్కనే ఇంటి పక్కనే ఇది ఒకటి అయిపోయింది తాగి తాగి వానికి ఇది మౌత్ దగ్గర ఇన్ఫెక్షన్ అయింది ఒకసారి
ఆ
ఎంత చెప్పిన కానీ తాగుతేనున్నడు ఇన్ఫెక్షన్ అయినా కానీ తగుతాండు వాడు
మీరు అసలు భయం చెప్పాలి కదా మీ మొన్నగోట్టి కుట్ట కుర్ ట్ ఇంట్లో కూర్చోబెట్టి బుక్లు ముందేసి ప్రాజెక్ట్ వర్కులు ఉన్నాయి ఇంక దగ్గర పడ్డది ఇంక మీకు పది రోజులు అయితే స్కూల్స్ స్టార్ట్ అయిది ప్రాజట్ వర్క్లు లేమున్న మొత్తం తీసి హాం వర్క్లు చేయాలి ఇంక చాలు మీ ఆ అని చెప్తే ఆ టూరెల్దమ్ అంటుంది ఈ ఎండలు చూస్తే సరే అట్లునయో మొన్నయితే ఇక్కడ పది మంది చనిపోయారు ముసలొళ్ళు ఆ ఈ యెన్డలకి
వామ్మో
ఎంతమంది పది మంది అంటే మేవి ఇక్కడ బా అసలు మాములుగా అది భయమే
ఇది పొల్యూషన్ ఇది పొ బ్రెయిన్ స్తొక్క్ వస్తుంది కదా అదొకటి వచ్చింది
చెట్లు ఒక్కటి మొత్తం ఇక్కడ కట్ చేయడం మంచిగా ఇల్లులు కట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది
మెయిన్ అదే వచ్చింది కదా ఇప్పుడు చాన ఎక్కువన్నది పొల్యూషన్ కూడా ఇక్కడ
ఆ సాయంత్రం ఫుటైతే అసల్ గాలి కొంచెం కూడా రాట్లే ఎంత ఎండ పొద్దున్న నుంచి ఎండ ఎండ ఏడున్నార నుంచి స్టార్ట్ అయిపో నిండా
వామ్మో ఇక్కడ కూడా అంతే ఉంది లేండి
ఆ ఇగ ఇంకొక నెల వరకు మనకి ఈ బాధలు పోవు కాపోతే మన జాగ్రత్త అంత లోపు మనం వాటర్ తాగ వా లేకపోతే ఇ ఈ జ్యూస్ పా ట్టించాలి బాగా నీళ్ తాగాలి ఐదు లీటర్లు అంట డాక్టర్ అదే చెప్పింది
వామ్మో అంత గణమా
ఆ మీ మీ పిల్లలకి ఐదు లీటర్లు నీళ్ళు సరే నాలుగన్న దాపి
వా వాళ్ళ ఎంతకన తాగుతారు అసలు మ మనమే తగము
ఆ చెప్పాలి కదా ఇప్పుడు డిహైడ్రేట్ అయింది కాబట్టి ఐద అని చెప్తే కనీసం నాలుగో మూడో తాగుతారు అట్లా
సరే సరే ఏదో ఒకటి ట్రై చేస్తా నేను కూడ కొట్టి మరి ట్రై చే నేనగూడ ఎత్తలేన్ అసలు ఇంతగా నాకు తెలివదు గ ఇంతగానము
ఆ మరి కూల్ డ్రింక్స్ మానేసారా లేదా ఇప్పటికైనా
మ్మ్
ఏం కూల్ డ్రింక్స్ తాగుతున్నారు బాగా మీ పిల్లలు
మా మాసా స్పైట్ ఇదే ఎక్కువ అయితది బోల్డు కొనుక్కోచ్చు అబుడు
ఆ
తెలవదు బాటల్ కూడా అరదు
అంటే ఇగ మళ్ళీ మీరు అవన్నీ చూసారంటే కొడతారు వాళ్ళు మనం వీళ్ళు తెలియకుండ మనం ఏదైనా చేయాలి ఆ మైండ్ సీటుతో వాళ్ళు తెలివి కద
చిన్నపిల్లలు అది కూడా ఎప్పుడు తేలిసిందంటే నేను అక్కడికి వెళ్తా కద షాప్ కి
ఆ
అండీ మాజా ఈ మొత్తం అంతదంతా ఆగిపోయినా మా అది చెప్తలేను
ఆ వాళ్ళ కూడ చెప్పట్లేద వామ్మో డబ్బుల కోసం
హ్మ్
హ్మ్
అప్పుడే మమ్మ పిల్లోడు పోయి కొనుక్కుంటాడు ఐదేకడ్కెలి కొనుకునది ఆయన చెప్తాను చాలా కొనుక్కుంటాడును డైలీ నేను పొంగానే కొనుక్కుంటానుడు అన్నాడు నీ పేరే చెప్తానంట మళ్ళా నాకు అయిపోయింది లాస్ట్ కి మచ్చి మ చ్చిన పిలోడ్ ఇంకో ఇంక చెప్పిన ఇంకోసారి మాది దేశమా కొడుతానిన్ను అనేష అంటే ఆయన కూడా చెప్పింది షాప్ ఓనికి ఇంకోసారి ఆయనకి ఇయకండి మాదాం
స్థానే ఇవ్యండి
అదే చేప్పిన
ఆంతె జప్పాల వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయి కానీ పిల్ల
ఆ న అదే అయిపోయింది
ఆ మీ ఇంట్లో నిమ్మకాయలు లేవా నిమ్మకాయ నీళ్ళు ఇయ్యాచు కదా రోజుకి పొద్దు గ్లాసు సాయంత్రం గ్లాసు
ఇస్తా ఇప్పుడు ఇస్తా నేను కొంచెం బయటికి వేలేది ఉందండి
అవునా ఆ అదే నేను ఈ మధ్య దీని గురించే ఫోన్ చేద్దాం అనికుంటున్న అయితే ఇట్లా చెప్పా కదా ఇలా అయిందంన్ నీ
హ్మ్
అయితే నేను అనుకున్నా కానీ అసలు మొన్న బాగా భయం వేసింది ఏంటి పిల్లలంటే ఆ డాక్టర్ అమ్మ ఎందుకమ్మా కూల్ డ్రింక్స్ అస్సలు ఇవ్వద్దమ్మా నిమ్మకాయ నీళ్ళు దాపి అమ్మా కొబ్బరి బొండాలు ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి కొబ్బరి బొండాలు షా
ఉన్నా ఉండే ఉన్నాయి కొంచెం దూరం ఎళ్ళాలా
ఆ అదే మరి అవి కూడా తెచ్చిపెట్టి ఇంట్లో ఆ ఎందుకంటే అవి కూడా చాలా ఇంపార్టెండ్ మనకి ఎందుకంటే కొబ్బరి బండల్ లిళ్లు అయితే మంచి మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది
ఓకే అండి
ఈ పని చేయండి మరి
సరే అండి
ఆ మీరు కూడా నీళ్ళు ఎక్కువ తాగుతా ఉండండి
కంపల్సరీ తాగుతా అండి మీరు గదా తెలువదా ఇంతగనం అయితదని
ఆ మరి పిల్లలు ఇంకా మీ పిల్లలకి అంటే బాగా ఈ జ్యూసులు తాగుతున్నారు గా అర్ధం కావట్లేదేమో
హ్మ్ అదే వచ్చిందండి బాధ
ఆ ఆ జ్యూస్ తాగడం ఆపేస్తే అప్పుడు అర్ధం అయిద్ది
హ్మ్ సరే అండి మళ్ళీ మళ్ళీ కాల్ చేయాల అండి మీకు
ఆ బయట్ కెళ్తున్నారా సరేలే ఆ ఆ ఆ సరే అండి జాగ్రత్త మరి
సరే అండి మీరు జాగ్రత్త
ఆ అదే అదే మాదే ఉంది లే పిల్లలతోనే బాదండి నాదేం లేదు వాళ్ళు మంచిగా ఉంటే ఇంకా స్కూలే కదా నెక్స్ట్ మంత్
హ్మ్
ఆ ఈ నాలుగు రోజులు అయిపోతే ఇంకా బాదెం లేదు
సరే అండి
ఆ ఆ సరే
బాయ్ అండి
ఆ సరే